హలో బావున్నావ అన్న.
బావున్నా బుజ్జి మీరు బావున్నారా.
బావున్నాం అన్న ఎమ్ చేస్తున్నావు.
హలో.
ఏం చేస్తున్నావు అన్న.
ఏం చేయేలా బుజ్జి ఇప్పుడే తిని అట్లా. బయట వాక్ చేస్తూ ఉన్నా ఉమ్.
అంత లావు ఏం లేవు కాదన్నా.
ఉన్న పొట్ట తినడం ఎక్కువ వచ్చింది ఎక్కువ కూర్చొని తిని తిని.
అంతేలే శ్రమ లేకుండా డ్యూటీ. డ్యూటీ చేస్తున్నావు కాబట్టి. అంతేలే ముందే పెళ్లి కూడా కాలేదు.
అందుకే మళ్ళీ చాలా ఇబ్బంది అయితది హ్మ్ మీరు తిన్నారా
లేదన్న తినాలి మేము టెన్
అవున అంతా టౌన్ లో కదా సిటీ కల్చర్ మామోలే
అంట్ల ఎమ్ లేదు నా కూతురు పడుకునేసరికి నైన్ థర్టీ అట్లా అవుతు ఈ మధ్య ఆమె ఎయిట్ ఎయిట్కే పడుకోవడం స్టార్ట్ చేసింది.
ఆహ్.
ఆమె తొందరగా పన్నుకున్న మాకు తినాలనిపించట్లేదు.
ఆహ్.
అలవాటైపోయింది. పోయింది అన్న కొన్ని రోజులిక్కడ అంటే డైరెక్ట్ స్కూల్కెం వేయలేదు ఉహ్. ప్రైవేట్ దాంట్లోకి అంగన్వాడీ సెంటర్లు కిందే ఇంటి పక్కనే ఉంటే కొన్ని రోజులు పంపించిన ఒక నెల అలా
హ్మ్
పంపించింటే ఏం చేసింది కొన్నాళ్ళు పోయింది బాగా
హ్మ్
ఆడ కొంత పిల్లలు ఆ ఎట్లా మాట్లాడే అన్ని అబ్జర్వ్ చేసి అవే మాట్లాడుతుంది ఇంటికొచ్చి
వెరీ గుడ్
ఆ అందుకూ మానిపించేసి ఇంటికాడపెట్టిన
ఆ
అదే నెక్స్ట్ ఏ స్కూల్కి వేసినా కొన్ని రోజులు అక్కడ అలవాటు అయ్యే వరకు ఉండాలి కదా
ఈ ఇవి ఉన్నాయ్ కదా ఎస్ ఎస్ స్కూలు
ఎది
సత్య సాయి దేదో
అది డైరెక్ట్ పోయే అంత లేదన్న మనకు
అవునా
దానికి ఎగ్జామ్స్ ఉన్నాయి రికమెండేషన్స్ చాలా ఉన్నాయి
ఆహా
అందుకు మానిపించేసి ఇంకెట్లా అకాడమికియర్ స్టార్ట్ అయినప్పుడు
ఆ
ఒక టెన్ డేస్ అలవాటు అయ్యే వరకు మనం పోతా ఉంటే సరిపోతుందిలే ఎక్కడైనా అదే కదా అని మానిపి చేసిన అంగన్వాడీ
అంతేలే
ఆ ఆడన్నం తిననమ్మా ఆడ వాష్రూమ్ బోనమ్మ అని ఏడుస్తుంది గలీజుగుంటాయంట వద్దులేమ్మా ఆ ఓసిడి క్యాండేట్ ఎక్కువ
ఆ
అందుకు మానిపిచ్చేసి ఇంటికాడుందన్న ఇంట్లోనే అప్పుడు ఒగంట చూస్తుంది రైమ్స్ రైమ్స్ ఏబిసిడి అట్లాంటివి
అట్లే సరిపోతదాట్ల
ఉమ్ ఈ ఒక్కసారి చూస్తే బాగా ఈ పాటలన్నీ పాడుతుంది చికిరి పెద్ది పాటలు ఈ దేక్లెన్ ఉమ్ కో అన్ని పాడుతుంది డ్యాన్సులు కూడా వేస్తుంది బాగా
బా ట్రైయిన పిల్లా పాపం అట్లయితే
ఎల్లా
హ్మ్
మా మాదిరి మిగిలిపోకుండా
అవును
బా ట్రైనింగు ఇవాళ ఏయ్ బాగా చూస్తానే నేర్చుకుంటున్న ఏదైనా సరే వింటాంటే అత్రె రిమైండ్ చేసు కుంటా అంటుంది ఇప్పుడు
చాలు ఇంగ అమాత్రం ఆ టాలెంట్ తో ఉంటే ఇంగ అల్లుకోవచ్చు
ఉమ్ మన ఇది తెలుగు రైమ్స్ ట్వంటీ ఫైవ్ ఒక ప్రైమరీ బుక్ కొస్తుంది గదా ఒకటి ఎలిమెంట్రి
ఆనా
ఆహ్ అది అంతా చెప్పేస్తుంది రైమ్స్ స్టార్టింగ్ అప్పుడప్పుడు అట్లా మిస్టేక్ చేస్తుంది అన్ని చెప్తుంది ఒకసారి చెప్తే బానే ఉంది టాలెంట్ పర్లే భయం ఏమిలే
ఉహ్ అట్లైతే చాలింగ
మ్ ఇక్కడ ఫ్యాన్ మా మాట్లాడినాం అప్లై చేసినాం సనాతనా అని ఒకటి స్కూల్ ఉంది అమౌంట్ ఎక్కువ హా వీళ్ళు ఇప్పుడు ప్రీ ఎలిమరికీ థర్టీ ఫైవ్ అట్ల అంటే ఆది స్వామి స్కూల్కి ట్రైనింగ్ ఇస్తారు
యహా
ఇక్కడ బాబా స్కూల్ ఉంది గదా
అవునానులె
ఫస్ట్ క్లాసుక్ గానీ అక్కడ ఏం చేస్తారో ఇక్కడ అదే నేర్పిస్తారంట
ఉహు
శ్లోకాస్ ఇ అదీ మెయినిధి మాంటిసోరు పద్ధతి నేర్పిస్తారు
ఓకే ఓకే
అందుకు థర్టీ ఫైవ్
మంచిదెలే ఇంగిప్పుడు ఇంగా ఇంగ ఎక్కువ అవుతయేమో ఇంగ పాపకూడా ఇంకిక
ఏమోనా హ ఈ ఫామ్ ఫిల్ చేసింటే థర్టీ ఫైవ్ అన్నారు
ఆ
అంటే వాళ్ళు ఎట్లా అంటే టూ అకాడమిక్ ఇయర్స్ సిక్స్ మంత్స్ కొకసారి జాయిన్ చేసుకుంటారంట
ఆ
పిల్లల్ని
ఆరంగే
తు నవంబర్కి పోతే లేదు ము ఫస్ట్ టైమే ఫుల్ అయిపోయినాయి అని జేప్పినారు
ఇబ్బ హ్మ్
అప్లై చేసింటే మళ్ళీ మీ పేరు రాసుకుంటాము నెక్స్ట్ అకాడమీ ఇయర్ ఇయర్కి కాల్ చేస్తాము ఇంటర్వ్యూకి రండి అని జేప్పినారు
ఉహు
పో మాకు సోమవారం ఇంటర్వ్యూకి పిలిచినరు పోవాల
ఇప్పుడొచ్చె సోమారం ఆహా ఓకే
నెక్స్ట్ ఇయర్ జాయినింగ్ కి ఇప్పుడు నుంచే ఇంటర్వ్యూస్ చేస్తాన్నారంట పేరెంట్స్కి
ఆహా
సినిమాల్లో చూసినాను గానీ హ్మ్ పోవలంట
మ్
అది ఫోన్ జే ఫోన్ జేసినారు ఈరోజు
ఉహు ఇంకంతెలే ఇంగ ప్లాన్ చేసుకొని వెళ్ళండి గని
అంతేనా అంటే వాళ్ళే ఏం చెప్తున్ను అంటే మేము ఏమన్నా నేర్పించాలా లేకపోతే ఖాళీగా అంటే పాప ఉ ఏం నేర్పించదండి ఏజ్ సరిపోతుంది నెక్స్ట్ ఇయర్కి అ మీరు అసల్ నేర్పించద్దండి
అ ఇంటర్వ్యూ మరి పేరెంట్స్కి ఎందుకు
ఏమో తెలీదు కాని మీర అసలు ఏం నేర్పించదండి మీరు ఒకటి నేర్పిస్తే మేము ఇక్కడ ఓచ్చి నేర్పించేసరికి వాళ్ళు ఏద్ ది నేర్చుకోలో కన్ఫ్యూజ్ పడతారు అని చెప్పి
అవును
వాళ్ళు నేర్పించద్దండి అని చెప్పారు
ఓకే
అందుకు పాప పిల్లల్లో కలిసేద్ నేర్పిచండి చాల్ అంతే అని చెప్పినారు
అవున
ఉ
అ
అట్లా నా కూతురు నెల అయింది కలిగ ఎ స్కూల్కి పోవంటే స్కూల్కి పోను ఎక్కడికి పోను ఇంట్లోనే ఉంటా అంటుంది
ఆ ఎంజాయ్ చేస్తుంది ఐతే
ఫుల్ ఎంజాయ్
ఉమ్ హు
మనమెందో చదివినాం గానీ ఇప్పుడు చదువంటే భయమైతుంది అన్న
అవును అప్పుడు నేను అంతా చదివిన కూడా ముప్పై ఐదు వేలు అయింది నాకు ఎప్పుడు డిగ్రీ వా ఇంటర్ వరకు
అయ్య నేను ఈ ఫస్ట్ ఇయర్ అంటే నాది శ్రీ సాయి అది ప్రైవేటే కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయింది ఫస్ట్ ఇయరు
ఆ నాది ఇంటరు వరకు ఒక్క రూపాయి కూడాలే మాది నేను ఎప్పుడు టిటిసి డిగ్రీలో కట్టమాం ఇంగ
మ్ హు మన టీటీసీ కూడా వాళ్ళు ఫీజ్ రీయంబర్స్మెంట్ ఇచ్చినారూలే
ఇచ్చారు ఇచ్చారు అది కూడా ఉమ్ హు
అన్యాయంగా మాట్లాడొద్దు గవర్నమెంట్ని
ఉ అది కరెక్టే
మస్తాన్ సార్ పాపము సగమిచ్చి సగం పెట్టుకున్నారు
అవునవును
పోలేదన్న కాలజ్ కల్ల
అమ్మ అసరాగు అడ్ అటు సైడ్ పోక నేను దాదాపు ఎప్పుడు ఊరికి పోయేదే సిక్స్ మంత్స్ ఒకసారి అయితంది లాస్ట్ ఇయర్ ఎప్పుడో వినాయక చవితికి పోయినామ్ మొన్న సంక్రాంతికి పోయిఓచ్చిన
అంటే నువ్వు ఇట్లా ఓస్తావేమో కదా మల్లికా మ ఇక్కడ మల్లికామలు కట్ అయ్యి రెడ్ డి పల్లి అట్ల ఓస్తావా
ఆ ఇట్లా ఓస్థాన్ నేను దగ్గర బతలపల్లి అట్ల కదిరి పోను కదిరికి సంబంధమేలే మాకు లాంగ్ ఐతాద్
అదే అదే ఇట్లా మల్లికాముల్ల రెడ్డిపల్లి డైరెక్ట్ ఇంగా మీ ఊరు
ఆ అంతే లేదంటే పుట్టపర్తి ఆ అట్లా ఎవరన్నా ట్రైన్కి పోవల్ల అన్నప్పుడు పుట్టపర్తిలో ట్రైన్ ఎక్కిస్తాము అట్లా పోతా డైరెక్ట్ కొచ్చేరువు ధర్మవరం అట్లా
కొచ్చెరువు ధర్మవరం
హ్మ్
ఎట్లన్న అది ఓ ఒచ్చేటపుడా ఒ పోయే
పోయేదప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరైనా ఊరికొస్తారు గదా వాళ్ళు ఇంగాడ
చి గుడు పోయినవ్
ఒచ్ మొన్న వచ్చి వోయిన నువ్వు అప్పుడు ట్రైన్ లేేట్ అయితాదని అదిగాక ఒక మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని కలిసింటిమా కొద్దిగ ఇన్సల్ట్ గా ఉండే మాకు ఆ రోజు మూడ్ డిస్సపాయింట్ గ ఉండే మాకు రిసీవింగ్ నచ్చలే అనమాట మాకు
ఉహూ
ఆడ అక్కడ పుట్టపర్తి లోనే
అంతే లేన్న పిలిసి పిలిచిన ఒళ్ళ ఇళ్ళకి రారు ఆహ పిల్చ కూడధిగా ఇంక అంతే
మా ఫ్రెండ్ వేరె వాడు ఏదో కొద్దిగా టెన్త్ క్లాస్ ఏంటంటటు ఉండేవాళ్ళు
మ్
వాళ్ళు ఇంక అట్ల పిల్చిపోయేలికే కి రార పొదం పొదంన్న నాకు అసలు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ అట్లా పోవాలంటే
అదే అదే మేమొచ్చినప్పుడు నువ్వు మేము అక్కడ వచ్చి కాల్ చేస్తే అక్కడ లిఫ్ట్ చేయవు. ఇక్కడ వచ్చి రమ్మన్నా ఇక్కడ రావు
ఈ సారి కన్ఫర్మ్ గా వస్తావ బుజ్జి
వద్దులే మీరు వచ్చిన నేను రానిను మా ఇంట్లేకి
ఆ లొకేషన్ అడ కరెక్టుగా అది ఏంది ఏరియా నేము అ చెప్తే చూద్దాం నెక్స్ట్
వద్దు చెప్పి ఎదురు చూసే బదులు సైలెంట్గా ఉండేది బెటర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సర్ప్రైజ్ కావచ్చు కాని వెయిటింగ్ ఒద్దు.
నెక్స్ట్ పిలుస్తాలే వంశీ ఫంక్షన్లు ఉన్నాయ్ పిలుస్తాను.
మీద ఏం ఫంక్షన్ అన్న
ఏదో అనుకుంటున్నాము. చూడాల అది ఇప్పుడు ముందుగానె చెప్పకూడదు.
పెళ్ళి చేసుకుంటన్నావ
ఆ
పర్లే కంగ్రాట్యులేషన్స్
ఆహా
పెళ్ళికి పిలిచున్న నేను రాన్లేన్న నా పెళ్ళికి రాలేదు నువ్
అట్లైతే అస్సలు పిల్చను
మంచిది
పెళ్ళికి పిల్చను రిసెప్షన్కి పిలుస్తా
అయ్యాదానికి రానన్న నేను
ఆ మ్ పెళ్ళి చేసుకున్నపుడికి జ జరిగినప్పుడుకి అ అప్పుడు చూద్దాం.
అట్ల అనగూడదు అది గాక ఎ ఎప్పుడంటే ఏ టైంలో ఆ టైంలో అనగూడదు తప్ దాశ్ దేవతలుంటారు ముందే మనం ఓ బ్యాగ్ లని వెంట వేసుకొని తిరుగుతాండ్రు
అదైతే కరెక్ట్ భార్రీగా ఉంటది నెత్తినే ఉంటది
మ్ ఇంగ రాలేదే అనే లోపల దిగేస్తుంది కిందికి
అవును
సరే అన్న ఉంటాను
ఓకే బుజ్జి